ఏం చేస్తు
నేనా ఇప్పుడే ఒక సినిమా చూసా చాలా బాగుంది ఆ సినిమా నువ్వు కూడ చూడు
అవున ఏ సినిమా చూశావ్
ఆ పాత మూవీినె కానీ అది నాకేం ఎంతో నాక్ చూసా ఆ సినిమాని ఆ సిని సినిమా పేర్ అసల చాలా అంటే చాలా బాగుం టుంది మూవి హీరో వచ్చేసి రామ్ చ కాజల్ అయితే నా ఫేవరెట్ హీరోయిన్ ఐతే చాలా బాగుంటాయి అసలు ఇంగ నీచు చెప్పాలంటే స్టార్ స్టార్టింగ్ లో ఆ లవ్ స్టోరి వొ చేసి ఆ హండ్రెడ్ ఇయర్స్ బా బ్యాక్ లీవ్ ఉంటుంది మొత్తం వాళ్ళు చీ మొత్తం గుర్తొస్తుంది ముందు జన్మలో హీరోయిన్ హీరోని ఎంతో లవ్ చేసింటాది కానీ హీ ప్రజెంట్ లవ్ స్టోరీలో వచ్చి చేసి లవ్ చేస్తాడు కానీ హీరోయిన్ బట్ అయితే లాస్ట్ చాల అంటే చాలా బాగుంటంది ఉంటుంది ఎన్నో యుద్ధాల్ చేసి లాస్ట్క్ కల్పి స్టారు
అవునా అయితే త తప్పకుండా చూస్తా
బాంటయ్ తప్ప
ఆ నేను
ఉంది థియేటర్ లో ఊ
బ్లాక్ బస్టర్ అయ్యి ఉంటుంది అయితే నేను మొన్న ఒక సినిమా చూసాను అవునా మూవీకి వెళ్ళిండి మరి థియేటర్ లో
థియేటర్ కేమి
నేను మొన్
వెళ్ళలేదా ఉన్న పిల్లని ఫోన్ లోనే చూసి
అవునా
కొన్న
ఆ నేను మొన్న ఒక మూవీ చూస్తాను అనమాట రీసెంట్ గా వచ్చిన మూవీనె కపుల్ ఫ్రెండ్లీ అనేసి ఆ మూవీలో ఆ హీరో
ఆ సినా ను బాగుందని చెప్న్నారు ఉ
ఆ బాగుంది చానా ఆన్ దాంతో అయితే గిన హీరో హీరోయిన్ చాన బాంటారు అనమాట ఫస్ట్ హీరో చానా మిడిల్ క్లాస్ అన్మాట బీటెక్ చేసి ఏదో తన పని తను చేసుకొని ఉంటాంటాడు కానీ వాడికి ఒక డ్రీమ్ ఉంటుంది అది రీచ్ అవడం కోసం వాడు కష్టపడతానే ఉంటాడు కానీ అది ఎలా రీచ్ కాలో హీరోకి తెలీదు అన్నమాట మధ్యలో హీరోయిన్ వస్తుంది ఆమె సూచనలతో
మీకు
ఆ హీరో పేరు సంతోష్ అనుకండ
ఓస్ ఏమ అవుతుంది హీరోయిన్ సూచన
హీరోయిన్ చూ హీరోయిన్స్ హరోయిన్ సలహాతో వాడు ఒకటి చిన్నగా స్టార్ట్ చేస్తాడు ఒక కంపెనీ చిన్నగా స్టార్ట్ చేసి
అ
గొప్ప ధనవంతుడు అవుతాడు అనమాట. మరి దాని తర్వాత హీరోయిన్ హీరో చాన బాగా లవ్ చేసుకుంటారు.
అ
ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకుందామంటే, హీరో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారు. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఒప్పుకోరు అన్మాట. ఇంకా అందు ఆ బాధలో ఆమెకి ఏదో అవుతుంది. ఆమ్ అలా అయిన తర్వాత ఇంకా ఆమె ఇంగ కొన్ని రోజులకి గతాన్ని మర్చిపోతుంది అనగా హి హీరో ఇంగ బయటకి తీసుకుపోయి, ఆ అంటే లైఫ్ ఎలా ఉంటుందో అ అంత చూపించేసిన అంద తర్వాత, ఆమె ఇంక హాస్పిటల్ కి వెళ్తుంది. అప్పుడు వాళ్ళమ్మ, నాన్న వాళ్ళు హీరో పైన అరుస్తారు ఎందుకు మా అమ్మాయిని ఇట్లా తీసుకుపోతన్నావు అప్పుడు ఇంగ కొన్ని రోజుల్కి ఆమె అందర్నీ మర్చిపోతుంది. అలాగే ఇంగ చనిపోతుంది అన్మాట. ఆ మూవీ అయితే చానా బాగుందనమాట
చిపోత్ వాళ్ళ అమ్మనాన్నల్ని కూడా మర్చిపోతుందా ఆమె?
ఆ అవునూ మర్చిపోతుంది.
ఇ అబ్బాయిన్ ఇయో చాల్
ఆ అబ్బాయిని కూడా మర్చిపోతద్
వింటుండిననా అసలు నేను కూడ ఒక ఆ
చాన బావుంది
సినిమా ట్రిపుల్ సెవెన్ అని
చార్లీ ట్రిబుల్ సెవెన్ అది ఒక కుక్ కది కుక్క పిల్ల
కుక్కది అసలు కుక్కలంటే టె నాక్ చా మాలు చూసినప్పుడయితే ఏడిపోచ్చేస్తు ఉంది నిజ లా అంటే చాలా
అవునూ నేను కూడా అది
ఎంతో అసు ఉ
అవును. నెన్ నేను కూడ చూసాను అది మూవీ చానా అంటే చాన బావుంది. ఆ చూసా. కుక్క పి పిల్ల బలే ఉంటుంది కదా.
అ బేబీని ఇచ్చేసి ఎళ్తుంది. ఈ చాలా బా అనిపిస్తుంది. కిస్నో అంటే చాలా ఇష్టం ఉంటు కదా గు ఉమ్
ఆ గుర్తుంది. అక్కడికి పిలచకపో తాడు హీరో. నాకు ఫేవరెట్ హీరో ఎన్టీఆర్.
ఎస్నో ఉ
హు
కి హీరో అంటూ ఏం లేరు ఎవ రైన్ వచ్ కాజల్
హీరోయిన్ కాజల్. ఆ నాకు కూడా కాజల్ అంటే చానా ఇష్టం.
ఉంటుంది కాజల్ అయితే, అసలు ప్రతి ఒక్క సినిమాలో కూడా.
రా మగధర్ లో ఎత్తు గిన సూపర్ గా ఉంటుంది. ఆమె అవుట్ ఫిట్ కి పడిపోవచ్చు.
అలాగే
ఓ, డి, చా
ఓ ఆ డార్లింగ్ మూవీలో కూడా అంతే, కాజల్ చానా అంటే చానా బావుంటుంది.
ఉ రీసెంట్గా అయితే గిన, నేను ఒక మూవీ చూసాను. సర్వమ్ మాయా అని నేసి అది చాలా అంటే చాలా బాగుంది మూవీ. అందులో